అరే మల్లెందుకు చేసిర్రూ?
ఏడ అయిపోతన్నా ఏడైపోతాన్నే అటు ఇరవై కాల్సు మాట్లాడాలన్నట, మాట్లాడితే రోజు అట్ల చెయ్ బిడ్డా చేస్తే డాడీకి త రెండు వేలు పడతయటగా
తున్నా
ఆ నీకు వడ్డయ నీకట అయిపోయినయ?
నేను చెయ్యలే అది నాకు రీఫ్రెష్ చేస్తే మొత్తం పోయినై
రీఫ్రెష్ చేస్తేనట మొత్తం పోయినయట్రా రిఫ్రెష్ చేస్తే నట మొత్తం పోయినయట. కావారా?
ఏమో తెలియదు గావచ్చు ఎవరకు తెలవదు కానీ పడతయ్ ఖచ్చితంగా అయితే మొత్తం ఫినిష్ చేస్తే.
మొత్తం ఇరవై కాల్స్ ఫినిష్ చేస్తే పడతయా?
ఆ కర్చి తంగ కొడతయ్
మరి ఇరవై రోజలు ఉంటే నువ్వు రోజు మా
ఆ అయ్యా నెల రోజులు ఎక్కడ మమ్మీ రోజు ఒక రోజులకు నాలుగైదు సార్ల నేను ఫోన్ చేసిన నేను అయిపోతయ్. రెండు రోజులు గంతే నేను ఎన్ని చేయాలె, పిన్ని పిన్ని నిక్ టైం ఉన్నదా నేను ఫోన్ చేసి మాట్లాడే అంత టైం ఉన్నదా?
ఉమ్ ఉండది.
ఆ అన్నకు టైన్ నేను నిన్న ఫోన్ చేసిన, ఫోన్ చేయరా అని తమ్ముడు, డాడి ఫోన్ చేస్తున్నడని అన్నడు.
తడిప్పుడు మాకిచ్చిన మంచిగ నిద్రల ఉన్నడు డాడి
నువ్వ ఏం చేయాలంటే పిన్నికి ఫోన్ జేసేటప్పుడు, డైరెక్ట్ యాప్ల నుంచి చేస్తా నువ్ ఫోన్ లిఫ్ట్ చేయ్ అనాలే ఫోన్ చేయాలే, పనిమిషాలు నువ్వు మాట్లాడాలె పది నిమిషాలు వాళ్లని జైమనాలే అయిపోతుంది.
కాదు మరి ఆ యాప్ గురించి మనకి తెలిలువద్దా?
మున్న గానికి తెలుసు
మరి యాప్ నుంచేల్లి బిచేసి మాట్లాడుతును కదా
ఆ రోజుదనేది చేయంటున్నా నేను, వాళ్ల దగ్గర కూడా యాప్ ఉన్నది, వాన్ వానికి కూడా చేయమను.
ఎవడి పైసలయితే ఆళ్ల బిడ్డ నిజమేనా?
ఆరే మమ్మీ సరితక్క చెప్పిందే, పడతయని నిజంగానే పడతయి.
అంతేనా నాకు తెలవదు.
ఇంతమంది పడుతున్నాయని చెప్తుర్రు, ఆ పడినంక మళ్ళ నీకు కానీ
ఎందుకు మరి ఇల్లా ఇంన్ల మాట్లాడితే వాడికేం లాభం ఉన్నది కంపెనోనికి
ఏం లాభం అంటే ఇప్పుడు నీ, నేను చెప్పడం నువ్వు యాప్ డౌన్లోడ్ చేస్తాలేవా?
ఆఆ
ఆ మరి యాప్ డౌన్లోడ్ చేస్తుందంటే యాప్ ప్రమోట్ ఐతుందనే కదా. ఎక్కువ మంది పోతుందిన్నట్టే కదా, యూజ్ చేస్తున్నారన్నట్టు
అ
మం వాళ్ళకి అవి వాళ్ళకు ఒక పది వేలలకు ఖర్చు వస్తే వాళ్ళ యాప్ల నుంచి కొన్ని లక్షలల్లా ఒస్తయి పైసల్
అంతేనా
ఆ మరి ఒక్క క్యాబ్ అంటే ఏందనుకుంటున్నావ్ కోట్లు కూడా సంపాదించచ్చు.
అందుకనే గా ఏస్తార్ అది
మరి ఎందుకొస్తారాళ్ళు?
నువ్వు మళ్ళీ ఇంతకుముందు ఇంకొకరికీ చెప్తావు నువ్వు ఇంకొకరికీ చెప్
ఆ అట్లా ఇంకొకరు ఇంకొకరు అట్ల అట్ల అట్ల అందరితాకి తగేతా ఉంటంది ఇగ. వాళ్ళకి మంచి ఇన్కమ్ వచ్చిందనుకో, ఇంక మొత్తం. మొత్తం ఇగ దేశం మొత్తం ప్రమోట్ అయితది ఇగ.
మ్ హు
ఫస్ట్ ది మన ములిగి డిస్టిక్ కే ఉన్నది తెలుసా?
మ్
మ్ ఆ తర్వాత తర్వాత తర్వాత ఇగ అందరికి అయితంది
ఇప్పుడ్ ములిగి డిస్టిక్ వరకే ఉన్నదా ఇది?
ఆ ఫస్ట్ లా. ఇప్పుడు అందరికి వచ్చింది. ఈ ప్రాజెక్ట్ అందరికంట.
మ్ హు ఇప్పుడు మీ మళ్ళ బాంబిడెమో నేనేం చూడ్లే ఈవెనింగ్ ఏ రోజు నే? ఈ రోజె నా ఏ రోజు వేయనంగుండల్ల? ఏ రోజు పోయినవ్ రా? అయ్యో ఉంగారవ్వ ఆ సోమవారమే చేయను
ఏ రేపు శుక్రవారం మా మీరైతే రామను శుక్రవారం వచ్చి మల్ల శుక్రవారమే పో.
ఎ అబ్బా నాకింత అయిత లేదు. బిడ్డ పుడితే సచ్చిపోతా నీ తిరుగుడుకు నా పానం సాధన అయితలేదు.
ఆ నువ్వు ఎందుకునన్నవో నీకు అర్థమైంద జర్నీకి.
నీ ఇక్కడ మళ్ల పనిచేస్ ఆ మళ్ళ ఇటు తిరుగుడు, అటు తిరుగుడు మల్లాసారి పొలం కాడికొచ్చి, పనికాడికి పోవుడు ఇంగా నా చాతనే అయితలేదు.
ఆ అమ్మమ్మ కూడ వస్తలేద్ ఏందసలు?
అమ్మమ్మ ఏడికత్తది ఇంటికాడ బర్లు, కటా, కాత అని ఏడికత్తది? మనం పోతే, అమ్మమ్మ పోతే, ఇంటికాడ కట్టించినోళ్ ఎవరు బర్లని?
అవును
మ్మ్ అందుకనే అత్తలేదు ఫస్ట్
పెద్దలాడక్కొల్ అందరు వచ్చిరా అయితే?
ఆ పెద్దలాడక్క, శారద పెద్దమ్మ, రమ పెద్దమ్మ, ర రమక్కె. ఆ ఆ బారతి దరిత్రది మామ అది ఏం చేద్దాం! కదా
ప మాదవ పెద్దమ్మ.
తిరు పెద్దమ్మనాల
మ్
మ్ ఇదంతే తొమ్మిది పది మంది పోయినం. వచ్చారు
మ్
అది మడత పెట్న
ఇంతకీ పెద్ద మామయ్య వాళ్ళు మళ్ వస్తలేరా నే ఇగ
నానమ్మా ఈ బోనాల నానమ్మ వచ్చింది.
ఆ
నానవి బాగే
ఇగ ఎవరు వీళ్ అక్కువాళ్ళు రాలే? ఈ నానమ్మ వాళ్ళ అక్కవాళ్ళు.
అయిపెయింది. అయిపెయింది.
అందరోచ్చారా? అ
కాయ మయి దా
ఎందుకు చేసిరే అమ్మాయిం చెయ్యదని చెప్తాంటే,
చాల ఐదు నిమిషాలు అట బిడ్డ ఐదు నిమిషాలు మాట్లాడ, నాకు నిద్రవాతంది.
నాకు ఇంకా నిద్ర వస్తాంది, నేను ఎవరికి చెప్పాలి,
హలో
మాట్లాడతారు కదా అనేసి ఇచేవార ఇక ఫోన్ చేసి పట్ట, పట్ట నువ్వు ఎవరికి చేసినవ్ ఎవరికి చెయ్యలే,
మున్నా గానికి చేద్దాం, అంటే వాని దంట్లో నెట్ ఏ లేదు, భారత్ కి చేయాలే,
మీము చేసుకోపోయారు, రోజు ఒక నాలుగు సార్లు,
ఒక్కలికి నాలుగు సార్లనే
ఎన్నిసార్ల అన్న చేస్కోవచ్చు, నాకు తెలిసి
ఆహా
కుషు ఎవ్వర్లేరా మరి
ని నెంబర్ ఏమైంది,
అయితే నా నెంబర్ చందన ఫోన్ లో టాస్క్ ఫినిష్ చేసినా, అవి స్క్రీన్ షాట్ చేసి వాళ్ళకు పేట్టిన, అది ఏమైతదో చూడాలి ఈ యాప్ వాళ్ళకి ఇట్లా నా నేను అకౌంట్ వేరే వాళ్ళని ఏమన్నా చేసా కానీ నేను ఆ ఏమంటారో ఆ నెంబర్ ఫోన్ పే నెంబర్ ఏం పెట్టట్లేదు, మెసేజ్ చేసినాని ఏం రెస్పాండ్ అవ్వాలే,
ఉ
ఏమంటారు ఇ మా ఫ్రెండ్ది లాగిన్ వేసుకున్నా, చేద్దాంమనేసి కాని అసలు టైమ్ ఉంటలేదు,
ఎదుంటే ఏంది
ని కన్నా చేస్తా అన్ని చేస్తున్న
ఆ అల్లా ఇప్పుడు కాల్ లిఫ్ట్ చేసిన వాళ్లకు, కూడా పైసలు పడతయాన్ని ఉన్నాది. గా
అదే అట్లనే ఉన్నది, మరి ఎం ఐతాదో చూడాలి.
ఆ
ఆ
కాల్ లిఫ్ట్ చేసినోళ్లకి ఎయిటీ రూపీస్ అని చూపిస్తుంది.
ఆ ఏయిటీ పడతాయారా, వాళ్ళకి ఏయిటి పడుతయి, అంటే మనకి వాళ్ళకి ఏం డిఫరెంట్ అంట నీకు చెప్పకుండా మాట్లాడొచ్చా
తిన్నావా
ఆ తిన్న
నాన్ని ఉన్నాదా, అనే
ఉన్నది
పోలే దాటన
పోలే రేపు పోతదట,
ఈ
ఏం చేస్తున్నాయో, బోరు కొడుతుందా
ఉ
కొడుతలే
నువ్వు అడవున్నావు, నీను ఇడా ఉన్న కొత్త సినిమా చూస్తానం, మన టీవీ కాడ
ఏం చేస్తున్నాడు, ఒక్కడే
ఆ నేను కూడా అన్నే ఉండేటొని జ్వరం వచ్చిందని మమ్మీ ఇడా పండుకోమంది
జ్వరం వచ్చిందా
ఎవరికి
నాకే
ఎందుకు రా
ఉమ్
జే జరానికి జరంమేంద్రా
ఆ
జరానికి జ్వరం ఏంది అని
ఆ
తింటున్నావా మంచిగా నువ్వు
చపాతి తిన్న కొంచెం అన్నం తిన్న
తినబుద్ధి అయితుందా అన్నం
హ్మ్
హ్మ్ అందుకే చేస్తలేవారా ఓపిక లేక
ఆ పొద్ మధ్యాహ్నం పడుకున్నాను చేసిన
నిద్ర వస్తలేదా మరి నైట్ నిద్ర వస్తదా అయ్యో ఏం చేస్తాలే పడుకోయిగా చిన్నడుకీ ఎగ్జామ్ చెప్పడంట
వానీ ఆ ఎగ్జామ్ ఎందుకు చూతయి
అయ్యా రాయకుండా ఉండే ఎట్లారా
ఏం కాదు అవి
ఏం కదా
ఆ
ఎట్ల రా మీరు మంచి చదువుకుంటున్నారు వాడేమో అట్లా అతున్నాడు ఒ వాడు నైన్త్ ఆ ఎయిట్ ఆ
నైన్త్
నెక్స్ట్ ఇయర్ ఒ ఒక్క ఇయర్ అ చదువుతే వాని ఎల్లుకోకదాని వేశేయాలి రా
ఆ
అక్క ఫోన్ చేస్తాది ఫొటోస్ పెట్టాలాట
ఏం ఫోటోలు
చెప్పులు ఫోటోస్
ఓవలయి
కావాలాట
చెప్పులా
ఆ ఒక్క నిమిషం
ఆ ఒక మినిట్ వన్ మినిట్ ఎ ఉన్నది ఏం చేతల్లు చెప్పులు కొన్నావా
ఊ చెప్పరా
ఏం చేతలు అందరూ పండుకున్నారా ఇప్పుడే
పండుకోలేదు ప్రోగ్రామ్ చూస్తున్నాం
టీవా
ఆ లాప్టాప్
ప్రోగ్రామ్ చూత్తల్లా
ఆ
చూడకపోయినవ్ పోయి మరి
ఏ లేదు రా నాగూడ నిద్దరోస్తుంది ఇగా పడుకుంటా
ఎందుకో
మ్ నేను ఫోన్ కట్ చేసినక పడుకుంటా
ఉ ట్వెంటి సెకండ్స్
అంతే ఇగా నేను ఎప్పుడు ఫోన్ చేస్తా అంటే ఆఫీస్ ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు ఫోన్ చేస్తా లెగు
ఆ
ఎందుకంటే అటు తిరుగుడు వచేవరకు ఎట్లగా ఎవరితో ఒకరితో సోది పెట్టాలి అదే గాని ఫోన్ చేస్తావా ఫోన్ లిఫ్ట్ చేయమాకు
ఆ
పోవాలి తిను అన్నంతిను మంచి చినోడ్ని కూడా మంచి అన్నతిమను రోజు మధ్యాహ్నమ్ సాయంత్రం మంచి తిమను
అవును
ఏమంట్ర మజ్జిగ దాగు సరేనా వేడి కుడ కల్లు మ మొత్తం లింక్ అయితా ఉంటాయా గదా
ఆ
సరే బాయ్
బాయ్